హలో
ఆ చెప్పండి తిన్నారా
ఆ తిన్నానండి ఇప్పుడే తిన్నారా మీరు
అవు నేను కూడా తినడానికి వెళ్ళి తినొచ్చిన ఇప్పుడే
ఊహూ అదే చాపల కూర నా
అవునండి బాబు తిన్నాడా
ఆ తిన్నాడండి
హ్మ్ మీ వారెట్లా బాక్స్ పట్టుకెళ్
అవునండి బాక్సే తీసుకొని వెళ్ త
ఆహా ఏం జాబ్ చేస్తారు
అవన్నీ చెప్పద్ దు అండి ఇందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్
ఓకే అండి
మీ అమ్మ వాళ్ళు తిన్నారా
ఆ తిన్నా రండి అందరూ
అందరు ఒకసారి తిన్నారు అందుకే అనిపించింది టైం తీసుకున్నారూ అంటే లంచ్ చేసిల్లు అని
హలో
ఆ విని పిస్తుందా అండి
సీరియల్స్ చూస్తా
సీరియల్సా అండి ఒకప్ ప్పుడు చూసేదండి బ్రహ్మ మూడి చూసేది ఇ ఇప్పుడు ఏడ టైం ఉం ట దండి వీళ్ళతోటే సరిపోతది
అంతేనా ఆ సాయంత్రం పూట కూడా ఏం చూడరా
ఇంగ టైం ఉండదండి చూడనీకి
ఊహూ
మీరు ఏం సీరియల్ చూస్తారు
నేనైతే ప్రస్తుతానికి ఏం చూడట్లేదండి సినిమాలే చూస్తా
ఆ ఒకప్పుడు బాగా చూసేదండి నేను
ఆ హార్ట్ బీట్ అని వస్తదండి ఒకటి హాట్ స్టార్ లో వస్తది అది చాలా బాగుంటది డాక్టర్స్వి వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటాయి చాలా బావుంటది ఒక్కొక్క సీజన్ కి వచ్చేసి వంద ఎపిసోడ్లు ఉంటాయి అలా రెండు సీజన్లు అయిపోయినయి చూసాము సీజన్ కోసం వెయిట్ చేస్తున్నాము.
అంటే డాక్టర్ ద స్టోర్ కథలు ఉంటాయా. అండి
ఆ ఉంటాయి డాక్టర్లు ఉంటారు. వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటాయి. వాళ్ళ జీవిత కథలు ఉంటాయి. బాగుంటాయి. వాళ్ళ హాస్పిటల్ హాస్పి హాస్పిటల్లో ఎట్లు చేస్తారు, ఏంటి వాళ్ళ మాములు వాళ్ళ జీవితాల్లో ఎట్లుంటారు. ఇంటి బాగుంటది చాలా బాగుంటది. మూడు సీజన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు జూన్ లో వస్తుది ఆ సీజన్ కూడా. ఇంకా అదొక్కటే నాటిక నాటికి లానే అది ఇంకా అంటే అది మాములుగా మన నాటికలునే ఉంటారు. అవి కూడా
హ్మ్ నాటికల ఉంటదా
నాటి ఇలానే ఉంటాయి చాలా బాగుంటది.
హ అయితే ను ఇంత ముందు కళ్యాణ వైభోగం శశిరేఖ పరిణయం ఇయి భాగా దూషయి
మరి చూస అవునులేండిప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మేము కూడా ఇం ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళతో పాటు మేము కూడా చూసేదన్ని.
గా అంటే మంచిగా అనిపించేది శశిరేఖ పరిణయం
అవునవును
సది బాగుంటది ఒకటి శశి ఆ సీరియల్ తోట పార్చ్చము కదా అన్ పేరు మేఘనా మేఘనా లోలొకేషన్ అవు చటవల ప్రేమ కళ అన్ని బాగుంటాయి అందులో ఇకా సీరియల్ మె ఆమె అక్క ను ఉండ ఫ్యాన్ అన్నమాట చేసి బీటెక్ అంటదిగా అట్లా అక్కడ నూనె బాగా క్యానామకనా జీ ఇలా అంగనే వచ్చి సీరియల్ టైం అచ్చి వెెట్టుడే
అవును అప్పట్లో కు కుంకుమ భాగ్య అని ఒకటి ఉండేదండి అది ఇంకా బాగుండేది అంటే మన మన నాటికి కాదు హిందీ నాటిక కానీ తెలుగులో వచ్చేది కుంకుమ భాగ్య అది కూడా బాగుంటది
అది ఈ తరం ఇల్లాలు
ఏద ఆ అది చ్యూస్ అది కూడా బాగుండవండి అది
ఆ అది మాట్ టీవీలో వచ్చే వచ్చేది అది కూడా మస్తు అంటే ఆమె పోలీస్ కావాలని కళ ఉంటదిద అందులో ఆ ఆమెకు పెళ్లి చేేసుకోవడం అనేది ఇష్ట ఇష్టం ఉండదు వాళ్ళ తల్లిదండ్రులు ఏమో ఆ ఇగ ఆడపిల్లకి పెళ్లి
ఆవు చేస్త దానికి ఆ అది కలెక్టర్ అవ్వాలని కల దానికి
ఆ హపీ అవ్వాలని కల
దానికి
పోలీస్ ఆ పోలీస్ అవ్వాలన్న ఉంటది ఆ పోలీస్ ఐపిఎస్ సవాలన్నా ఆమెకు కోరుకుంటది అది వాళ్ళ భర్త తెలుసు చెప్పది వాళ్ళ భర్తతోనీ చెప్పి ఏ అది బాగా అనిపిస్తది ఆ అ మ మంచిగాంటే ఆ అంత సపోర్ట్ చేయ
అది దాని ఆలోచన బాగుంటదండి ఇండిపెండెంట్ గా ఉండాలి అప్పు బ భర్త కుటుంబానికి మంచి గౌరవం ఇచ్చిది దాని గౌరవం చూసుకుంటది మంచి ఉంటది
అవునాను చాలా బాగా అనిపిస్తుంది ఆ సీరియల్ అది చూసేది రెండు చూసేది ఎక్కువ కాని ఇక మొన్నవ ఇంత వరకు బ్రహ్మము ముళ సేరి అ కాగియ ఉంటది అమ ఉంటది అందులో కా బ్రహ్మమడి బ్రహ్మ మూడి
ఆహా బ్రహ్మమూడి అవును అవును
అది కూడా బాగుంటది అది కుటుంబం గురించి కలిసిమెలిసిలా ఉండాలి భర్తకు భార్యలా సపోర్ట్ కూడాాలని ఆ అందులో ఒక అభియాన ఉంటది రాజు చాలా నవ్వుకుంటూ ఉంటది కానీ సీరియల్ కొంచెం అే ఏ అంత పద్ధతిగా ఉంటది బయట మొత్తం అన్ని తింగర తింగర పనులు చేసినట్టు మాట్లాడుతుంది అ నవవియడం ఆట పట్టియడం అలా చేస్తా ఉంటది అ న్ న్యూస్ ఛానల్ రిపోర్ క కూడాయిసి ుీర్ మీద ఒక చె బమన అంటే ఆ ఇట్లా అ ట్లా లైట్లా చదుగుతది అద బయసాల
హ హ ఆ
బాగా అనిపిించదు మస్తు నవ్వొస్తది నా కాడా అది
అవును అన్నా మత్త జోక్ జోక్ కామెడీ కామెడీ ఉంటుందా మొత్తం
అవును ఆ అంతా నవ్విస్తా ఉంటది ఆట పట్టిస్తా ఉంటది అందరినీ జోకేసినా కూడా జోక్ లెక్క అనిపియ్యదు అది
ఆ
ను ఆ ఏ ఆ ఒక సిని సినిమలో కోడలిదు కొనుంటదామే ఆ ఇంకా మామా మామా అంటది అది బావు ఎడ్డీ దానిలక్క మాట్లాడుతుది ఆమె కొంచెం ఆ షూటింగ్ మా ఊర్లో తీసారంండి సీరియల్ షూటింగ్ లో అప్పుడు ఆ పేరు గుర్తుకులేదు అస్ సీరియల్ పేరు అదే గం
ఏ దేంట్లో ఏ ఛానెల్ ఏ ఛానెల్ లో వస్తది అంటారు
ఆ ఏ ఛానల్ అనా మా టీవీ జీ తెలుగు జీ తెలుగ అనుకుంటా
ఆ హా
ఉమ్ నే
గిట్లర్లా మాట్లాడుతదా అమా
ఆ కొంచెం బాగా నగలు వేసుకొని బాగా తయారయి ఉంటది ఓకే మామా మామ అన్నట్టు మాట్లాడుతుారు ఆ కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంట స
హు హుమ్ మలి గుర్తులేదు చూడలేదు అనుకుంటా
రోజు రేపేమ్ అయితుది రేపే అయితుది ఇదే ఈ సీరియల్ చూస్తే రోజు రేపేమ్ అయితుది అదే ఏమైతదో అని ఊకే అనుకునుడే ఉండు మళ్ళీ సాగదీస్ ఈ ముద్దు మందరం కూడా బాగుం టది ఇదిేంటిది జి సీరియల్ కార్తీక దీపం అది ఎంత దీసిండు
వన్ అయితే అందరుూ ఫుల్గా అందరు కరెక్ట్ టైం అవ్వడం అ
ఉమ్ అసలు మస్తు సాగదసిి సాగదసిి సాగదసిిలా సీరియల్ని ఇంకా వస్తుంద లేదు అయిపోయిందో ఓ
హ
హుమ్హూ
బాగుండ అసలు ఏడున్నర అయిందంటే చాలు ఏడున్నర అయిందంటే ఏడు ఇరవ మత్తందరికి అందరు టీవీ ముందు కూర్చుంటారు ఏం పనులున్న ఆపేసుకుొని మర అల్లా
హ అదే కార్తీక దీపమే అందరు చంద్రముఖి అప్పుడు బాగా ఫేమస్ అయింది దాని తర్వాతకి కార్తీక దీపం పున్నాగా కూడా బాగుండేది ఆ సినిమా కూడా పెట్టటి పా మన్న బాతేజయిరోజన్ మన పిన్ని కదా
అవునవును ఫేమస్ అయిందిగా బాగా
మ్ చాలా అంటే చాలా ఫేమస్ అయింది సీరియల్ నుండి ఒకటే డైలాగ్ ఓకే నమ్మవా ఇప్పటికైనా నమ్మవా ఆ గోలీలు న్నా అంటది అలా మాట్లాడుతది అంత నవ్వు వస్తది ఒక్కొక్కసారి అవి డైలాగ్ సినిమాలు వస్త అంటె
హ హ
ఉమ్
అది విలనైనా కూడా మోనిత మంచి బాలే ఉ తేది
అవునండి మీ అమ్మ వాళ్లు ఏం సీరియల్ చూస్తరండి
మామూళ్ళు అంటే ఇప్పుడు తెలియదు కానీ అప్పుడైతే కార్తీక దీపం ఆ ప్రేమ ఎంత మధురం చూసేవాళ్ళు ఇది ఉంటది కదండి పైన నుంచి దిగి వస్తది దాని ఆ ఆ నాటక పేరు గుర్తురావట్లేదు
నాటిక
కంటే చచ్చిపోతది
మ్ ఎవరు చనిపోతారు
అంటే ఇది హీరోయినే చనిపోతదండి చనిపోయి పైకి వెళ్తది తర్వాత కూడా అది పైనన్న యమరాజుని పర్మిషన్ అడిగి భూలోకంలోకి వచ్చి వాళ్ళ ఆయన వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా ఉంటది
ఏం సీరియల్ అండి అది
అది పేరు గుర్తురాట్లేదండి
ఆ సీరియల్ కూడా ఉన్నదని నాకుదెలవదు అట్లా కత ఉన్న సీరియల్
ఆ అది ఆ పై కిందకి వచ్చి వాళ్ళ పిల్లలు చూసుకుంటా ఉంటది
మ్ హు సరే అండి పోయిళ్ళు